ఏం జేసి
హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్
ఆ ఆ ఆ గుడ్ ఆఫ్టర్నూన్ పడుకున్నావా పడుకుంటావా ఆఫ్టర్నూన్ ఏం పడుకోట్లేవా
పడుకుంటా డైలీ ఈరోజు నువ్వు కాల్ చేస్తావ్ అని చెప్పినావు కదా అందుకే ఇక పడుకోలే
ఆహా ఏమైనా వర్క్ చేస్తున్నావో మరి అందుకే ఏమో అనుకుంటానే కాల్ చేస్తున్నా ఇంకా
ఉ వర్క్ అయిపోయింది
ఇంకా ఇక ఈవినింగ్ వస్తారేమో ఇక వాళ్ళు ఫోర్ థ ర్టీ కోస్తారా పిల్లలు ఇంకా
అదే ఫోన్ చూస్తున్నా కాల్ వచ్చింది రీల్ చూస్తున్నా కాల్ వచ్చింది అంటున్నా
అర్థం కావట్లేదు
ఫోన్ చూస్తున్నా కాల్ వచ్చింది అంటున్నా
ఆహా ఆహా ఇంకా అసలు థియేటర్ల సినిమా చూడక చాలా రోజు అవుతుంది కాదనే పోదామా ఉగాదికి అ
ఆ పోదాం నువ్వే టికెట్లు పెట్టుకో నువ్వే టిక్కెట్లు పెట్టుకో వస్తా
నా దగ్గరనే బడ్జెట్ లేదంటే నా దగ్గర నీ దగ్గరనే ఎట్లా ఉడుస్తో ఉడవాళ్ళో తెలుస్తలేదంట అంటున్నావ్ కాదా ఏం చేయాలి ఏం చేయాలని
ఆ ఏ ఒడుస్తలేవా ఓయామో అవేమనా ల్యాక్సా ఉడవకపోనీకి చిల్లరనే కదా
ఆ
సరే పోదాంలే పెట్టుకుంటాలే
ఏముంది హండ్రెడ్ రుపీస్ వన్ ఫిఫ్టీ
వన్ ఫిఫ్టీ జమానా పోయిందంట నేను మొన్న దే అనుకు కున్నా నువ్వు ఇంక అక్కడనే ఉండు అంటుడు ఇనా
వన్ ఫిఫ్టీ వన్ చానా రోజులు అవుతుందో పోగా స్టార్టింగ్ ఏ త్రీ హండ్రెడా
ప్రైజెస్ పెరిగినాయి అంట నాకు తెలిదు ఈ నా తెలియదు మా హస్బెండ్ అన్నారు నాకు ఐడియా లేదు
ఆ మీ హస్బెండ్ బాగా పోతట్టున్నాడు సినిమాకి అందుకే అన్న తెలుసు
ఆ రీసెంట్గా అది వెళ్ళింది కదా మూవీకి సంక్రాంతికి రిలీజ్ అయింది కదా
వెంకటేష్ మూవయా అంటున్నా
కాదు కాదు ఇంకొకటి
మియా అంటున్న
అదే అదే కాదు మనశంకర వరప్రసాద్
ఓకే ఓకే అల మే ఒక సాంగ్ లో ఉంటాడు కద వెంకటేశ్వరి కొద్దిసేపు
ఆ అవును మర్చిపోయినా ఇద్దరు ఉన్నారు కదా
అదే జూప్పు జూప్పు జుప్పు సాంగ్ ఆ సాంగ్ చిన్నది మస్ చేస్తా డ్యాన్స్ సాంగ్ పెట్టంగా సోఫా కిందికి దిగుడే డా్యాన్స్ చేసుడే
ఆహా డుగు డుగు సాంగ డుగ్గు డుగ్గు డుగ్గు అదా
ఆ జూప్పు జూప్పు జజూప్పు జూప్పు
అదే అదే ఏదోలే
అది బ్యాట్ బాల్ ఉంది బ్యాట్ తీసుకుపోయి మ అత్త ముఖంలో కొడుతుంది హ
మంచి పని తాకిందా తాకిందా మరి హలో
కంపెనీ కట్ చేసిన ఇప్పుడే
ఎవరు
కంపెనీ కాల్ ఏ
అవునా ఏం సౌండ్ కట్ అయింది ఏ మళ్ళీ సిగ్నల్ ప్రాబ్లమ్ మా ఏంది నేను ఫోన్ చూస్తున్నా ఏమైన్నా వైఫై ఇట్లా కట్ అయిందా కరెంట్ పోయిందా ఏందని
లేదు లేదు మొబైల్ డేటా నే వా వైఫైది వాళ్ళ బిల్ అయిపోయినట్టుంది కట్టనట్టున్నారు నెట్ టీవీ ఏంటి ఆన్ చేయలేదని అడిగితే వైఫై బిల్ అయిపోయింది రీ చేసుకోవాలి రే చార్జాన్ అన్నది ఇక నా ఫోన్ లో డేటా ఉంది కదా అదే యూజ్ చేస్తున్నా ఎట్లయినా నేను కాలింగ్ యట్లేదుగా అదేదో ఇది ఇంకే యూజ్ చేస్తుంది ఇదైనా పనికేగా
అవునవును
ఆ
కరెక్టే
ఉ ఇంకా
చెప్పలె
ఇంకా చెప్పాలి ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలి ఇంకా చక్కెర హా దుంప ధూప అవుతుంది అమ్మా చా్ చఛా్ బంద్ చేసినా తెలుసా వారం అయితుంది ఇగో కళ్ళు రెడ్ రెడ్గా అయితున్నాయి కళ్ళు రెడ్గా అయితున్నాయి ఇగ మా చాయ్ బంద్ చేసి చూసితే తెలుస్తాది అన్నట్టు బంద్ చేసినా బంద్ చేసినాక కొంచెం బెటరే ఉంది
ఉహు
ఉ
ఏయా అది సోపు దొరకలేదు మొత్తం అన్ని స్టోర్ కి వెళ్ళి అడిగేసి వచ్చినా అస్సలు దొకలేదు నేను అదే చెదాం అనుకున్నా మొన్న ఇగ మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కాని నేను ఫోన్ చేయలే కదా మర్చిపోయినా నేను ఇప్పుడు గుర్తొచ్చింది
ఆర్డర్ పెట్టిన దొరకలేదా
ఆర్డర్ నేనే ఏం పెట్టలే నేను ఫస్ట్ ఇ విధోలో అన్న ఇక నాకు ఆర్డర్ పెట్టడానికి చెప్పినా కదా దీంట్లో అన్ని లేవు నాకు అన్ని తీసేసిన అన్నా కదా
ఉ రింగు మంచిగానే ఉందా నల్లగైతుందానే
మంచిగానే ఉంది
తీసుకుందామా మరి ఇంకొకటి
నాకు ఒకటి జాలం నువ్వు తీసుకో తీసుకుంటా ఓన్లీ లాంగ్ అది అది చెప్పినా కదా
చిన్న చిన్న స్టోన్స్ వచ్చి ఒక రింగ్ వస్తుందిూడి అది
అసలు మన మనకు సైజులే దొరకట్లేదు దొరికితే చూస్తా నేను గాని దీని గురిం చి అయతే ఏం అనుకోవట్లే లాంగ్దే ఒక టి పట్ట చీర మీదకి ఒకటి సెట్ అనుకున్నాం కదా
అవునా
అదొక్కటి ఇంకేంటిది
అ
అంతే ఇంకేముంది న మొన్న నేను మొన్న కూడా ఏమి తీసుకోలేగా మీరు తీస్ కురుగని
ఊకొక పోలేం కదీ షాప్కి ఇప్పుడు ఆల్రెడీ ఒకటి పెట్టుకునలే గాని ఇంకోకసారి ఇంకోటి తీసుకున్నా ఇంకా యూస్ చేయను నక్ ఏమాయన చేంజెస్ అనిపిస్తే అ అప్పుప్పుడు పెడా రోజు రండు చోట్లకి ఏం పెట్టుకొని తిరగాని ఆ
అవునులే గాని ఏమో ఇంకా నేను ఇదే కూడా తీసుకోదా అనుకున్నా గాని ఏమో ఇది గ్రీన్ ఉంద తీసుకున్నా కాని ఏమో చూస్తా అంతా నాకు చిట్టా చిట్టా పెట్టినట్టు అనిపిస్తుంది అలవాటు లేదు కదా రింగు తీయాలి తీయాలి అన్నట్ అనిపిస్తుంది చేతుల మీద నుంచి అమ్మా అప్పుడే త్రీ థర్టీ ఎయిట్ ఉంది ఇంకా నేను కూడా ఏం పోయేటట్టున్నా దాంట్లో
ఏముంది తీ వచ్చేది ఏమి లేదుగా తీరాదు
ఆ అవును వచ్చేదేం లేదు ఇంకా ఇంకో దాంట్లో పోయేదాకా
అయ్యో వచ్చే వచ్చేది ఉంటే కాదు వచ్చేది ఉన్ వచ్చేది ఉంటే అయ్యయ్యో అ వస్తుంది ఏంటి వీటితో మాట్లాడి ఎందుకు టైం వేస్ట్ అన్నట్టు కాదుగా ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్
అవునవును హు హు ఎంత పెద్ద
అ
ఏమో నేను ఎన్నో అనుకున్నా గాని ఇక అనుకునే అన్న అయితేప్ప ఇంకో ఇంకో ఫోన్ లో అకౌంట్ అఐదా అని అనుకున్నా గాని ఇక వేస్ట్ అంటున్నవ్గా
ఇవి వద్దులే ఏవంతా ఇగ ఇందుకు
అంతేంటవా
ఉ వేస్ట్ అవ అని
అ కన్పియదు కదా
ట్రయల్స్ అన్ని అవి అన్నీ వేస్ట్ ఏ అవన్నీ
వద్దంటావా అది కూడా తీసుకోవడం ఉక
బయట పని చేసేటోళ్లు ఈ ఎండలకి ఎట్లా చేస్తారో ఏమమ్మో పని పని ఉన్నప్పుడు ఫోన్ చెయ్యడు
ఎవరు ఔను ఆహహ
అ
కరెక్టే ఎవరు మీ ఫాదరా హలో